మీ సైడ్ ఎలాంటి పండుగలు జరుపుకుంటారండి
మా సైడు మాది తెలంగాణ ఒకటికి మాకు బతుకమ్మ పండుగ అనేది ఫేమస్ అండి ఇక్కడ
బతుకమ్మ అంటే స్టార్టింగ్ ఎండ్ అయ ఎలా చేస్తారండి
స్టార్టింగ్ మా బతుకమ్మ పండుగప్పుడు మన ఇంటి ఆడపడుచులు అందరూ వస్తారండి మన ఇంటి ఆడపడుచలంట ఇంటికి వస్తారండి ఆ మగవాళ్ళు వెళ్ళి పువ్వులు తెస్తారండి
అంటే ఇప్పుడు ఆడపడుచులు అంటే మీరు పువ్వులు ఎక్కడ తెస్తారండి బతుకమ్మకు
మేము బతుకమ్మకు పూలు పొద్దున్న లేేసి ఆ మేము బతుకమ్మ కు పూలు పొద్దున లేచి అడవికి వెళ్తామండి అడవికిెళ్ళి మనం పూవ్లు తీసుకొస్తామ అండి బతుకమ్మ పూలు తంగేడి పువ అంటారండి దాన్ని
అంటే తంగేడు కాకుండా ఇంకా ఏం పూలుతెస్తారండి
తంగేడు పువ్వు మనకు తంగేడు పువ్వు ఉండదండి గునుగు పువ్వు ఉంటది అండి ఆ గుణకపువ్వు కూడా మనకి అడవిలో దొరుకుతుంది
ఇప్పుడు తంగేడుపువ్వు గునుపువ్వు అంటే ఏ కలర్ లో ఉంటదండి
మీరు అడిగిన క్యూషన్ నాకు అర్థం కాలేదని
తంగేడి పువ్వు ఏ కలర్ లో ఉంటంది అంటున్నా తంగేడి పువ్వుయిన
తంగేడి పువ అనేది మనకి ఎల్లో కలర్ వస్తుందండి మన గునుపు అనేది వైట్ కలర్ ఉంటదండి
అవి మీరే ఇస్తారాండి
ఆ అవి మేము అడవికి వెళ్ళి తీసుకొస్తామండి
ఇంకా ఆ రోజు ఎలా అంటే మీరు కొత్త బట్టలు ఏమైనా కొనుకుంటారంండి
ఆ బతుకమ్మ పడుకి మేము కొత్త నూతన అవసరాలు ధరించామండి ఎప్పటికైనా
అంటే నూత అంటే కొత్త వస్తువులు అంటే ఎట్లా ఏ టైప్ కొంటారండి మీరు
మామూలు ఆ అమ్మాయిలు అయితే శారీలు లంగవోణీలు అలాంటివి తీసుకుంటారండి బాయ్స్ అయితే పేంట్ షట్ తీసుకుంటారండి
అంటే ఇటు ఇప్పుడు ఇట్లా పండగగా అండి అంటే దూ ఇట్లా మన ట్రెడిషనల్ గా ఏమన్నా తయారు కారా అండి
ఒకప్పుడు మన తాతలు వాళ్ళ అందరూ ట్రెడిషనల్ గా తయారయేది కానీ ఇప్పుడు ఆ ఫ్యాషన్ అయిపోయిందండి ట్రెడిషనల్గా ఎవరు తయారు రావడం లేదు
అంటే మీరు జీన్స్ జీన్స్ ప్యాంట్ ఏనా అండి
డాన్స్
బతుకమ్మనేది తొమ్మిది రోజులు ఉంటది ఒక రోజు నుంచి ఎలా చేస్తారండి
తొమ్మిది రోజులు అంటే ఫస్ట్ ఫస్టు రోజు బతుకమ్మ చిన్న పిల్లలు పెద్దవాళ్ళందరూ ఊరి మధ్యలో గుడి దగ్గరను అక్కడిక్కనో బతుకమ్మ పెట్టుకొని చిన్నగా ఆడతారండి తర్వాత రోజు నుంచి వెళ్ళి చిన్న వీళ్ళు ఆడతరండి
అంటే ఇప్పుడు చిన్నపిల్ల అంటే మీ చుట్టాలండి అన్ని
ఆ చిన్న పిల్లలు అంటేఊ ఆ ఊరందరు ఇంట్లో ఉన్న పిల్లలు ఊరు దగ్గరికి ఒక దగ్గరకి వచ్చేసి చిన్నగా బతుకమ్మ తీసుకొని వచ్చి ఆడతారండి
అంటే ఇప్పుడు బతుకమ్మ అంటే ఏ టైం అంటే ఎన్ని ఎన్ని అవర్స్ ఆడతారండి మ నార్మల్గా
మాక్సిమం వన్ అవర్ టూ అవర్స్ ఆడతారండి ఇంకా మీకు ఏమైనా తెలుసా బతుకమ్మ గురించి వెళ్ళి
ఆ మా సైడ్ కూడా చేస్తారండి తొమ్మిది రోజులు ఘనంగా చేస్తారండి బతుకమ్మ
మీ సైడ్ మీ సైడ్ ఎలా ఉంటదండి బతుకమ్మ ప మీరు చేయరా
ఫస్ట్ తొమ్మిది రోజులు ఘనంగా జరుపుకుంటారండి ఫస్ట్ రోజు మాత్రం ఆ ఊ రోళ్ళందరూ కలిసి వస్తారండి వచ్చి చెరువు లో ఆట ఆడుతారండి మిగతా రోజులం
తొమ్ ఆ తొమ్మిది రోజులు పండగకి మీరు తొమ్మిదిరోజులు అటండ్ అయితార చూస్తారా పండగని
నాకు ఊరంతా కలుస్తారండి మిగతా రోజులు ఏ ఏ గ అంటే ఏ గల్లీ వాల్లు ఆ గల్లీలో చిన్న డిజే బాక్స్ పెట్టుకుని ఆడతారండి
మనకు బతుకమ్మ కంటే ముందు ఫిఫ్టీన్ డేస్ ముందు ఒక పండుగ కూడా వస్తదడా అండి
ఏమో అండి నాకంత అ తెలియదు గానీ ఎక్కువ అయితే ఇవే తెలుసండి బతుకమ్మ
మీరు ఎలాంటి పూలు ఇస్తారండి బతుకమ్మకి
మా సై మా సైడు అంటే మాది ఇవి తంగేడుపూ తక్కువ అండి దొరకదండి ఎక్కువ మా సైడ్ అయితే ఈ బంతి పూలే వేస్తామండి
బంతి పూలు మీరు ఎట్లానే కొంటార అని మీరే తోట ఇస్తారా పూల కోసం
లేదండి మేము బయట నుంచే కొనుకోసాం అండి కేజీల లెక్క
ఒక కేజీకి ఎంత ఉంటదండి బంతిపూలు
ఆ ఆ సీజన్ కాబట్టి అప్పుడు వన్ సిక్స్టీ వన్ ఎటీ నస్తుందిండి
మీరు అందా ఎన్ని కేజీలు ఇస్తారడి మీ రోజు అంటే మీరు బతకమ్ పేరుస్తారు కదా ఇప్పటికి ఎంతన్నా ఎన్ని పూలు తెస్తారు ఎందని
ఆ బంతి పూల అయితే ఒక నాలుగైదు కిలోలు తీసుకుంటామండి ఇంట్లో ఆడపరుచులు పెట్టుకోవడానికి ఈ మన చామంతి పూలుట్ ఇట్లో ఒక నాలుగైఐదు మూ రళ్లు తెస్తాం అండి
ఇ మీ ఇంటికి ఎంత మంది వస్తారంండి ఎవరుెవరు వస్తారు
అంటే మా అంటే అమ్మ కుటుంబకు కుటుంబం వాళ్ళ అందరూ వస్తుార చాలా మంది వస్తారు మా పెద్ద నాన్నలు పెద్దమ్మలు చెల్లెలు అక్కలు చాలా మంది వస్తారంండి
మొత్తం పడుగ ఐవై ఆరుకు మీక ఏమన్నా ఖర్చు ఉంటదా
ఆ వస్తుదండి ఒక ఇరవై నుంచి ముప్పై వేలు ఖర్చు వస్తుందండి
ఇప్పుడు వచ్చిన ఆడపడుచులకి ఏమైనా బట్టలు ఏమైనా పెడతా ండి లేదంటే నార్మల్గా ఉంటందా
కొత్త చీర కొనియడం గానీ వాళ్ళకు లేకపోతే డబ్బులు ఇవ్వడం గానీ ఆడపచలాక అయితే పట్టు చీర కొనేస్తామండి
న్నారు వాళ్ళు ఏమింటి వాళ్ళ భర్త లాంటివి ఎవరు వాళ్ళనే వస్తారా
వాళ్ళు కూడా వస్తారండి వాళ్ళు వాళ్ళు లాస్ట్ రోజు వస్తారండి దసరా రోజు వస్తారు
ఓకే ఇంకా బతుకమ్మ రోజు అంటే ఆ రోజు లాస్ట్ రోజు మీరు బతుకమ్మకు బతుకమ్మ దగ్గరికి వెళ్తారు కదా ఎట్లా ఎలా ఎంజాయ్ చేస్తారు మీరు అక్కడ పండుగ ఎట్లాండది
ఫ్రెసో అందరం కలిసి మంచి స్నానం చేసి కొత్త బట్టలు వేసుకొని అక్కడికి వెళ్తామ అండి వెళ్ళి ఫస్ట్ ఒక గ్రూప్ ఫోటో చిదుతామ అండి
మీరు కూడా ఏమన్న బక్క మాడతారండి లేదంటే నిల్చొని చూస్తారా
లేదండి మేము ఆడ కాని మా ఆడపచి సహకరిస్తాం అంటే డ్యాన్సులు వయడానికి వీడియోలు తీయమంటారు ఫోటోలు తీయమంటారు అలా బతుకమ్మ పట్టుకోడానికి అని అట్లా సహాయం చేస్తామండి
ఇప్పుడు మీ సైడ్ ఏమైనా బతుకమ్మ పాటలు పాడతారా లేదంటే డిజిలు పెట్టి వాళ్ళు ఆడడం జరుగుతుందా ఎట్లుంటదని
తారండి డీజే కూడా ఉంటాడి రెండు ఉంటాయి పాటలు అయితే వాళ్ళు నార్మల్ గా వాళ్ళ గ్రూప్ వారు పాడుకుంటారు డీజే ఓవరాల్గా అందరికి ఉంటుది
ఓకే ఇప్పుడు పాటలు పాడే వాళ్ళు ఉన్నారని మీరు అనుకుంటున్నారా
పాటలు పాడేవారంటే ముస అంటే ఇప్పుడు మన జనరేషన్ వాళ్ళకి ఎవ్వరు లేరండి ఇప్పుడు పాత జనరేషన్ అంటే చాలా ముసలి వాళ్ళు ఉంటారు అండి గ్రాంండడ్మాళు వాళ్ళే పాడుతారండి వాళ్ళు పాడితే వీళ్ళు రాగం చేస్తారు అంతే
ఇప్పుడు పాత కాలంలో ఇప్పుడు ఇలాంటి డీజేలు ఏమైనా ఉన్నాయా లేదంటే వాళ్ళు పాటలతోనే ఇట్లా పాడుకుంటూ చేసేవార
అంటే కొద్దిసేపు తారండి ఒక రెండు మూడు పాటలు పా త పాటలు పాడతారండి బతుకమ్మ కు సంబంధించినయి తర్వాతకి డీ జే స్టార్ట్ చేస్తారండి డీ జే స్టార్ట్ చేస్తఘ డ్యాన్సులేస్తారు కోలాటం వేయడం గానీ
ఇప్పుడు ఆ ఇప్పుడు మనం ఓం బతుకమ్మ పాటలు పాడడం చాలా రేర్ అయిపోయింది కదండి ఈ ఈ సీ ఈ జనరేషన్ లో ఇప్పుడు అట్లా బతుకమ్మ పాటలు పాడిన వారికి ఏమైనా ఆఫర్ ఇస్తారా అంటే ఏమన్నా గిఫ్లు ఇవ్వడం గానీ ఊర్ల తర నుం చెలే ఆగా ఇట్లా ఏం చేస్తారా
వాళ్ళకు గిఫ్ట్లు అంటూ అంతా ఏమియ్యరు కానీ అండి పెద్ద బతుకమ్మ లేదా మంచి అంటే చూడ్డానికి అందంగా ఉండేది అంటే మూడు గిఫ్ట్లు ఇస్తారండి ఫస్ట్ సెకండ్ థర్డ్ బతుకమ్మని చూసి ఇస్తారండి
మినిమం ఒక ఒక ఎన్ని ఎన్ని ప్రైస్ లు వస్తాయండి ఒక ఊరు తరపునుంచి
ఊరి తరపు నుంచి మొత్తం మూడు ప్రైజులు ఇస్తారండి ఫస్ట్ సెకండ్ త్రార్డ్
ఇంకా చాలా మంది బతుకమ్మలు చేసి ఉంటారు కదా వాళ్ళవి కూడా కొంచెం అందంగానే ఉంటాయి కదా వాళ్ళకి ఎలాంటి చిన్న చిన్న గిఫ్ట్స్ ఏమన్నా ఇస్తారా
వా వారికి ఏం ఇయ్యరండి ఓవరాల్ గా ఇప్పుడు అంటే కొన్ని పేర్లు రాసుకుంటాడి బతుకు బతుక్ కమె ఎవరివి బా అందులో మళ్ళీ యావరేజ్ తీసి ఎవరిది బావుంటే వాళ్ళవి ముగ్గురికి ఇచ్చేస్తారండి ప్రైజ్ ప్రైజ్ అంటే నార్మల్ ఏం ఇయ్యరండి ఏమన్నా అంటే టిఫిన్ బాక్సో అది ఇది అలాంటివి సంబంధించి ఇస్తారండి
ఇప్పుడు బ ఊర్లో బతుకమ్మలు ఇప్పుడు మీ ఊరు సర్పంచ్ ఎవరైనా చూసుకుంటారా లేదంటే ఎవరైనా యూత్ వాళ్ళు కండక్ట్ చేయడం జరుగుతదా అప్పు ఏమన్నా ఆటల పోటీలు జరుగుతయా బతుకమ్మ పనులకి
అది గవ్ అది ఓవరాల్ విలేజ్ పండుగ కాబట్టి అ అండర్ ద గ్రామ పంచాయతీ ఉంటదండి
గ్రామ పంచంటే ఇప్పుడు లాస్ట్ కి బతుకమ్మ ఆడినాక చెరువులో ఏస్ స్తారు కదండి ఆ చెరువులో ఏసినప్పుడు మీరేమైనా సహాయం చేస్తారా లేదంటే గ్రామ సిబ్బంది దానికి బాధ్యత వహిస్తారా
ఆ ఇ ప్పుడు ఆ గ్రామ పంచాయతీకి సంబంధించిన వా జి హెచ్ ఎం సి వాళ్ళు కూడా ఉంటారండి అక్కడ కోని ఆ లోపట వాటర్ లో ఏస్తారండి ఊ మన మన బతు క్కమ్మ కూడా లోపటికి వెళ్ళాలంటే మనం తీసుకొని వెళ్ళ ఏసి రావచ్చండి
బతుకమ్మ ఒకవేళ మీరు అంటే నీటిలో బతుకమ్మని వొదిలి పెడితే పుణ్యం అని మీరు అనుకుంటారా లేదంటే ఆ ఎందుకు వేయడం అని భావిస్తారా
నేను నా తరపున నుంచి అయితే నేను ప్రతి మాక్సిమం ప్రతీ ఇయర్ నేను ఒక్క బతుకమ్మనే ఏస్తా అండి వాటర్లో
టబా చెర్లో బతుకమ్మని తెస్తే ఆ పూలు అన్నీ ఏమైతాయండి తర్వాతకి లాస్ట్ కి
పువ్వులండి అంటే ఇక బతుకమ్మ ఒక వన్ డే వరకు అట్లా ఉండదండి తర్వాతకి ఇట్లా విడిపోతుదండి ఆ పువ్వులు తింటే చేపలు ఏమన్నా తినాలి లేకపోతే అందులోనే ఇగ మురిగిపోతాయండి
ఇప్పుడు అట్లా పూలు అందులో మురిగిపోవడం వల్ల నీళ్ళు ఏమైనా కలుషితం ఐతాయా లేదంటే ఇంకా నీటికి మంచి జరుగుతదా
కాలుషం అంటే ఏమున్నాయండి పువ్వులు కాబట్టి థ్యాంక్ యూ అండి